ఆస్పు
బాన్నావ?
ఆ బావున్నా. నువ్వు?
బానే ఉన్నాను ఏం చేస్తున్నావ్?
ఏం చేస్తున్నా
ఏం చెయట్లా. నువ్వేం చేస్తున్నావ్?
కాలియే చెప్పు
తిన్నావా ఏమైనా?
తిన్నా
ఏం తిన్నావు?
అన్నం
ఇన్ ఆఫ్టర్నూన్ ది తిన్నవ, నేను తిన్లా తినాలి
ఉ ఆ ఇంకా లేట్ అయిపోతుంది కదా పప్పు టమాటా
ఆ నువ్వే వండావ?
ఆహా ఆ
ఎలా వండావ్ అది?
డె
ఎలా వండావు పప్పు టమాటా?
ముందు పప్పు ముందు పప్పు నానబెట్టాలి తర్వాత మనకి టమాటాను పచ్చిమిరకాయ కోసి పక్కన పెట్టుకోవాలి అవి ఒక పది నిమిషాలు నాన పెట్టిన తర్వాత పొయ్యి మీద పెట్టిన తర్వాత పప్పు ఉడికిన తర్వాత కొంచెం పప్పు కొంచెం ఉడకగానే టమాటాలు వేసుకొని పచ్చిమిరకాయలు వేసుకోవాలి అదంతా ఉడికిన తర్వాత తిరగ మాత మాములుగ చేసుకోవాలి పచ్చిపప్పు అయ్యేసుకుని ఉల్లిపాయ అయ్యేసుకుని చెయ్య
ఆ తాలింపు వేస్తారు కదా తర్వాత లాస్ట్ లో
ఆ అదే ఉల్లిపాయ అయ్యే తాలింపంటే
మ్
ఆ
అది ఏందో వేస్తారు కదా లాస్ట్ లో తాలింపులో ఇంగువా ఇంగువ వేస్తారు
ఇంగువ ఎసే వాళ్ళు వేస్తారు ఏయిన వాళ్ళు ఏ ఎయ్యరు ఉల్లిపాయ బాగా చేస్తారు ఉల్లిపాయ పచ్చి మిరపకాయి కరివేపాకు
ఆ
ఆ
పప్పులో మాడికాయ పచ్చడి బావుఉండిద్ది
ఆ పప్పు చింతాకు పప్పును చింతాకు ఉంటది కదా అది కూడా బాగుంటది
పప్పు
ఆ చింతకాయలు ఉంటాయి కద దాని ఆకు కుల్ ఉంటాయి కదా చింత చెట్టుకి అది బాగానే ఉంటది మళ్ళీ ములగా ములగా కూరగోర పెట్టుకోవచ్చు ముొలక్కయలకి ఆకులు ఉంటాయి కదా మలగ చెట్టుకి చెన్నై అది కూడా పప్పులో పెట్టుకోవచ్చు బాగుంటుది కంటికి మంచిదే ఆకు
హ ఎస్
దాంట్లో ఇంకేం వస్తావు ను్వు మన ఇష్టం దోసకాయవి పెట్టుకోవచ్చు పప్పులో టమాటా సాంబార్ వేసుకోవచ్చు పప్పుచారు వేసుకోవచ్చు
అదాంత చేయన్
ఆ
పప్పులో ఏం వేసుకుని తిన్నా
మాలు పప్పు పప్పు టమాటో ఉండక పచ్చడి ఉంది పచ్చడి నెయ్యి వేసుకుంది తిన్న
మ్
ఉమ్మ్
అదే ముదుపప్పు అయితేచిస్తారు
ఆ ముద్దుపప్పు అంటే మళ్ళీ వేరుగా వస్తుంది కాది దాంట్లో మొత్తం పప్పు ఎగరబెట్టేసి ఉడక పెట్టి అద్ చేయటం దాంట్లో తాలింపు ఏయరు ఏమి
మాముూల్గా
ఆ పప్పు ఉడక బెట్టుతారు మాముల్గా ఇంకా దాన్ని ఏం చేయరు దాంట్లో పప్పు, పచ్చడి, నెయ్యి ఏస్కోన్ తింటే బాగుంటది.
మ్ ఎండు మిరపకాయల పచ్చడి బాగుంటుంది కదా అ
ఎన్ దాంట్లో ఎండు మిరకాల్ ఆ టమాట ప ప్పులో ఏస్తార్లే.
అ హ ఏం చేస్తున్నా?
ఏముంది ప్రస్తుతానికైతే ఖాళీగానే ఉన్నా.
సినిమాలు చూస్తావా నువ్వూ
ఆ చూస్
ఏవేమి చూస్తా
అన్నీ చూస్తా నార్మల్గా మంచిగున్నయి.
ఏ సీరియల్స్ అంటే ఇష్టం నీకూ
సీరియల్స్ అన్ అంత్ సాయంత్రం పూట అంత టైం ఉండట్లా సాయంత్రం చూడను తొందర్గా మధ్యాహ్నం సీరియల్సే చూత్త
ఏయే చూస్తా ఏ ఛానల్ చూస్తా జీ తెలుగునా
టీవీ
మా టీవీయా నేను చూస్తా.
అయి వస్తావుంటే చూత్త ఉంటా అంత పర్టిక్యుర్గా చూడను అంతే అదే సీరియల్ అన్ ఒక్కదాన్నే ఏదో చూస్తా ఉంట అంతే ఆ
ఆ నిద్ర వచ్చినా అమ్మో చూడాల్సిందే అన్నట్టు చూడవు.
ఆ అలా ఏం లేద్ మామూల్గా చూస్తా కాలిగా ఉన్నప్పుడు
మ్
మ్
ఎక్కువ ఏ సీరియల్ చూస్తావు నువ్వూ
సాయంత్రం తొమ్మిదింటికి వస్తది మా టీవీలో గుండెనిండా గుడి గంటలు అద్ చూస్తా అదొ ఒక్కటే సీరియల్ ఎక్కువ చూసేది.
మ్ సినిమాలు ఏ హీరో ఉన్నవి చూస్తావ్
సినిమాలన్నీ చూత్త.
అంటే నీక్ నీక్ ఇష్టమైన వాళ్ళు ఎవ్వర్ లేరా దాంట్లో
ఆహా అందరు ఇష్టంమే
అవునా
అవును
ఏం ఏ కలర్ అంటే ఇష్టం నీకు?
ఆ నాక్ పింక్ పింక్ నువ్వేం సినిమాల్ చూస్తా
నేను సినిమాలంత చూ ను ఏందో ఎప్పుడో ఒకసారి కలిగా ఉంటే మంచిగా ఉంటే చూస్తా లేకపోతే అంటే కొంతమందీ ఆ రీల్స్ చూస్
నేసి సినిమాలు చూస్తా ఖాళీ కున్నప్పుడు ఎక్కువ సినిమాలే సుత్తావుంట
అంటే కొత్త సినిమా నా కొత్త సినిమా రంగానే అదే చూస్తావా ఇంకా థియేటర్ కెళ్ళి
థియేటర్ కి వెళ్లె అంత లేదు మాములుగా చూస్తా టీవీలో వచ్చినప్పుడు అది
నీళ్లు వద్లిన తర్వాత రెండు రోజుల తర్వాత ఆ సినిమా చూస్తా అంటాను ఇంట్లో వాళ్ళు అందరు బాగున్నారా
మీ అక్క వాళ్ళు బాగా ఉన్నారా ఆంటీ వాళ్ళు
ఉ బానే ఉన్నం
ఉ
సమ్మర్ హాలిడేస్ ఎక్కడన్న ఎల్లావా
ఆడికి ఎల్ళ ఇంట్లోనే
ఏం చేస్తున్నారు రెండు నెల్లు కా ఆ బ ఎల్ల ఎల్ల
ఎంజాయ్ చేసొచ్చావయితే
ఆ
ఉ
తిరిగా బాగా
ఆహ
కనీ
బాగానాచడా బాగానా ఉన్నాయా నీళ్ళు బాగానే ఉన్నాయా స్పెల్ ఏవి రాలేదా అంటే
అవా లాస్ట్లో అమావాస్య తర్వాత వెళ్ళా మమ
ఆ
కొంచెం ఏందో స్మెల్ వస్తున్నాయి వాటర్ అంత బాగోలేవు చెత్త మొత్తం వస్తుంది బయటికి ఇ ఉన్నాయ్ పనీ అలల మాట్ చాలా ఫాస్ట్గా వస్తున్నాయ్ మేము వెళ్లినప్ అంటే అమావాస్య నెల్లో ఎల్ల కూడద అదే మమ్మని చెప్తున్నారు రెండు రోజు వెళ్ళాము
ఆ
అయినా చాలా స్పీడ్ గా వస్తున్నాయి
ఆ
నువ్వు ఎంత బీచ్ ఏ బీచ్ ఎళ్తావ్ సూర్యలంకనా బాపట్ల బీచ్
బాపట్ల బీచ్కి వెళ్తా
అక్కడ ఎందో కన్స్ట్రక్ట్ చేస్తున్నారు ఎ కడుతున్నారు సైడ్
మళ్ళీ కడుతున్నారేమోలే న్యూగా
ఆ అందుకనీ బైక్ అవున్ని అటు ఎల్ని ఇయ్యట్ల
ఆ
లాస్ట్ లో వెళ్తున్నారు అందరు లాస్ట్ లో ఏమో వాటర్ సరిగ్గా లేవు మంచిగ ఉండట్లా అంటే అటు ఎవరు మునగరుగాలు తేప్పు ఉంటుంది తొందరగా లాక్ ఎళ్తుంది మనిషిని
అది
మీరు బీచ్ కేళ్తే ఏమేమి వండుకొని వెళ్తరు
మేము మాములుగా బయట కొనుక్కుని వెళ్తాం షాప్ లో
హ్మ్ అంటే ఇంట్లో ఏమైన వండుకొని
ఆ ఆది తీసుకెళ్తా
ఏం కొనుకుంటవు బిచ్ దగ్గరా
బీచ్ దగ్గర అంత ఇదిగ ఏం తిన్ను ఐస్ క్రీమ్ ఒకటే నేను ఇంకా తినధి వెళ్ళితే బీచ్ దగ్గర
హ్మ్
అంతే అక్కడ క్లైమేట్ అదంత బాగుంటందంని ఐస్ క్రీమ్ తింటా అంతే
హ్మ్ మీరు ఎప్పుడు వెళ్తారు బీచ్ కి చాలా రోజులు లేద అనుకుంటా మీరు ఎళ్ళి
చాలా రోజులయ్యింది వెళ్ళాలి ఏం ఎప్పుడు తీసుకెళ్తారో మరి
కార్తీక మాసం అయిపోయిన తర్వాత చాలా మంది వెళ్తారు కద దాంట్లో
ఇంక అనుకోలా వెళ్ళాలి
కార్తీక మాసం వచ్చిందా అయిపోయిందా
రళా రలా అది ఎప్పుడో అయిపోయింది ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు నవంబర్ లో అలా వస్తది
ఓ హ్మ్ అప్పుడు చికెన్ ఏం తినరుగ మీరు
ఆహా ఆ తినం ఓక నేల్ దాక
హ్మ్
నెల పొద్దున్నే లెజిస్పోయీ పూజలు చేసుకోవటం సరిపోతుంది నీస్ తినం
హ్మ్
న్యా హ్మ్ పొద్దునే లెగీసి తల స్నానల్ సన్నీళ్లతో చేయాలి మళ్ళీ వేడినీళ్ళు కూడా కాదు ఆ నెల మొత్తం అంత తే
అందరు లెగాల మీ ఇంట్లో అందరు లేచి స్నానం చేయాల
అమ్మాయిల వరక అయితే చెయ్యాలి మాములుగ ఇంట్లో అమ్మాయిలు
హ
హ్మ్
పీరియడ్స్ వోస్తే మరి
బయట ఉంటాం హ్మ్ ప్లేస్ ఉంటే బయట ప్లేస్ ఉండొచ్చు లేదనుకుంటే మనకు తెలిసిన వాళ్ళు ఎవరు ఒకరు ఉంటారు కదా చైనోలు అంటే వాళ్ళకి ఏదో పట్టింపు ఏదో ఉంటాయి కదా చేయకూడదు కొందరు చేయరు అన్ తిదిగ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఉంటాం బా తెలిసిన వాళ్ళు అయితే వాళ్ళ ఇంట్లో ఆ ఫైవ్ డేస్ ఆ ఇంట్లోకి రాకూడదు అటు తిరగకూడదు ఇటు తిరగకూడదు హ్మ్
ఇంత పద్ధతి లేద్ పాడ్
ఉమ్ ఆ వన్ మంత్ కష్టమే అసలు సన్నీలతో సానం చేసి పొద్దున్న లేసి పూజల్ చేయ్యాలి మూడింటికె లెగవాలి ఇంట్లో అదంతా తుడుసుకోవాలి ఆ అమ్మకు చేస్ అమ్మతో పాటు చెత్త
అఓ
ఉమ్
అంటే ఇప్పుడు ఎవరైనా చికెన్ తిని ఇంటికి వచ్చారనుకో అలాయినా రాకూడద అసలు
ఆహా అలాగ్ కుడ్ రాకూడ్దు
ఎవర్రాకూడదు
ఆహా అసలు గుడ్డు కూడా తిని రాకూడదు బయట వేరే వాళ్ళని నువె ఎవ అంటుకున్నా వేరే వాళ్నె మముల్గా పిరియస్ టైమ్ లో వేరే వాళ్ళని అంటుకున్నా నువ్వు ఇంటికొచ్చి బయట స్నానం చేసి అప్పుడు ఇంట్లోకి రాటమే తలస్థనం చేయాల్సిందే ఉమ్ నువ్ అసలు బయట్ క్యడికైనా ఎల్లిర్రా పది నిమిషాలు కని ప్పుయే ఐదు నిమిషాలు కని నువ్వు స్నానం చేసే ఇంట్లోకి రావాలి
ఉమ్
సానం చేయకుండా ఇంట్లోకి రావడానికి కుదరదు
అంటే బట్లవి తీసుకోవాలిగా మరి అమ్మోలని
మా ఇంట్లో ఉన్నవాళ్ళు ఇస్తారు బట్లు
ఉ
ఉమ్ మరం సనం చేసిన తర్వాత అప్పుడు వాళ్ళు ఇస్తారు మనం వాని ఏమంటుకోవద్దు
సరేలెంది
ఆ సరే
అయి
ఆ బాయ్